హలో
హలో
మ్ ఏమక్క హలో హలో అంటే మాట్లాడవూ
ఇది సిగ్నల్ ప్రాబ్లమ్ ఉండే అందుకనే మరి రావట్లేదనే వినపడట్లేదు
అహ పక్కన వినిపిస్తుంది ఇక్కడ వి మాట్లాడు కోవడం లే ఏం చేస్తునవక్క తిన్నావా
ఆ తిన్నం
హలో ఏం జేశారు మరి టిఫిన్ టిఫినేం జేసారు అంటున్నా మ్ హు మ్
మీరేం జేశారు
మ్ పులగన్నం చట్నీ
ఆ మంచి హెల్తీ ఫుడ్ పొద్దున్ పొద్దున్నే
కదా మరి ఏం చేస్
ఇంకేంటి ఇంకా ఈ సమ్మర్లో మీరైతే ఆ ఆఫ్టర్నూన్ ఇంకా ఇంకా ప్రిపరేషన్ ఏం లేదు వాల్ లేట్గా లేస్ సారందారు లేటంత ఇంకా ఈ సమ్మర్లో అయితే మీరు పండగ బానే జేసాము పండగా పండగ స్పెషల్స్ అంటే పూర్ణం బూరేలు
మ్
పండగారేలు మన అంటారు ఉగాది పచ్ మామిడికాయ పులిహార కొంచెం పాయసం అయిపోంది పండుగ
బాగా ఎంజాయ్ చేశారా మరి పండగ సేమ్ అక్క
ఆహా మీ ఊర్లో ఎలా ఎలా సెలబ్రేట్ చేస్తారు ఉగాదిని
హుమ్ మార్నింగ్ హోలీతో మొదలు పెట్టారక్క
రంగోలి ఓకే హోళి ఏస్తారా ఆహ అ
ఇంకా ఒక సైడ్ హోలిఆడే ఈ అట్లో ఇంకో సైడ్ ముక్లేసుకునే వాళ్ళు ముగ్లేసుకుంటున్నారు ఇంకా పండగదా ఇగ వంటలు పిండి వంటలు వంటకాలు చేయాలి కదా ఇంకా
అవును ఔను వాన పడలేదా మీకా రోజునా
లేదక్క నిన్న పడింది వాన కోద్ధిసేప్ పడింది పోయింది
వాన పడితే పండగ సెలబ్రేషన్స్ ఏముండవు ఎక్కడోళ్ళు అక్కడ మునగ తీస్
అవును
మరి ఇంకా సమ్మర్ స్పెషల్సేలా ఉంటాయి మీకు అంటే సమ్మర్లో మనకి జాగ్రత్తగా ఉండా ఇంకా నువ్ హీట్ ఏరియా అనుకుంటా గదా మీరు బాగా ఓవర్ హీట్ ఉంటదేమో
లేదు పల్లెటూరక్కా.
ఆహా అంటే మీరు ఇట్లా సలవ జేయడానికి ఏ ఎ ఎలాంటి ఫుడ్ తీస్కుంటరు మీకెళ్ళే
ఓకే ముందక్క రాగిసంగటి జొన్నరోట్టే ఇంకా రాగిజావా లేదంటే అల్లంటి
ఆ మీకు తాటి ముజెలు బాగా దొరుకుతాయి కదా ముంజలంటారా మీరు ఏమంటారట్ని ముంజ్
మ్ ఇప్పుడు ఇవే ఇప్పుడు ఈ సీజన్ అదే దొరుకుతది
ఆ చాలా బాగుంటాయి గదా కొంచెం షుగర్ జల్లుకొని ఫ్రిడ్జ్లో పెట్కోన్ తింటే
మ్ ఆ వాటితో జ్యూస్ ఐన్ చేస్ కొన్ తాగచ్చు నార్మల్గైన్ తినొచ్చు. ఈ చల్వ చేస్తుంది పిల్లలక్ గుడా పెట్టినానే బాగా మంచిది.
అవునవును ఇది బా మన నై ఇది అన్నం చేస్తారు దాన్నేమంటారు అన్నం పేరు గుర్తు రావట్లే సద్దన్నం. నైట్ అన్నం అన్నంని తోడి ఆ తోడి పెట్టేసేసి
నీళ్ళైన పోయచ్చు లేదంటే పాలు ఉన్నాయన్న పాలైన నా కాంచి పోసి కొంచెం తోడు వేసి ఎర్రగడ్డ, పచ్చిమిర్చి వేసి పొద్దున్నేడికి పేరుకుంటుందా కొన్నిగ నీళ్ళు కలుపుని తినచ్చు. అదైనా చల్లగా ఉంటది చల్వ చేస్తున్న
చిగా ఉంటది కడుపుక్ కూడా మంచి హాయిగ అన్పిస్తది. ఈ టిఫిన్లు బదులు అది చాలా బెటర్ అన్పిస్తది.
ఏనైనా మిర్చి పోట్ బాగుంది టేస్ట్ చాలా బాగుంది పిల్లలకు పెట్టినా గాని అంటే బాగా బాగుంటుం
అవును హెవీ అనిపి పించదు మంచిగా చల్లగా ఉంటది కడుపులో గుడా మ్
ఇంకా గిన్నెలలోలో కన్నా కుండలలో వేసి పెట్టినాంటే అవున్ అవున్
భక్ష్యాలు మీరెట్ల చేస్తరు భక్ష్యాల్ కంది పప్పేనా మీరు
శనగ పప్ శనగ పప్పు కంది పప్పుతో ఎవరు చేయరక్క శనగ పప్ ప్పే చేసేది.
శనగపప్పు
ఆ శనగ పప్పుతోనే మ్ శనగపప్ బెల్లము ఏమన్నా నీకు డ్రై ఫ్రూట్స్ వేస్కో అంటే వేస్కోవచ్చు కొబ్బర తురుమ్ బట్టి వేస్కోచ్చు నీ గీ వేస్కోవచ్చు టేస్ట్ కోసము బాగుంటుంది.
గోధుమ్ పిండితోనే పిండి వాడరైతే
మేమైతే మైదా పిండి లేదు గోధుమ్ పిండి వాటికి సపరేట్ పిండి గుడా ఉంటుంది భక్ష్యాల్ చేస్కోడానికి
అహ భక్ష్యాల్ సపరేట్ ఆహా కజ్జికాయల్ చేస్తారేమో కదా కజ్జికాయల్ అంటారు. మే
మేం కజ్జికాయలేం చేలేదు భక్షాలే ఓయల్ టైప్లో రౌండ్గ చేస్
ఆహా
మ్
ఇంకా ఉగాది పచ్చడి గుడా చేస్తారు కదా మీరు వచ్చే
ఆ చేస్తను. ఇది కొద్దిగా వేపపూత ఉ సన్నగా తరుగుకున్న మామిడి ముక్కలు తగినంత ఉప్పు, తగినంత కారం పొడి, బెల్లము చింతపండు చింతపండు కొంచెం ఓన్లీ నానబెట్టుకుని అన్నీ కలుపుకొని వాటికి సరిపడి నీళ్లు పప్పులు ఇగో వేస్కో ఆ
పువ్వుల్ ఏస్కొని చేస్కుంటారు.
ఏదన్న ఊసిరి చింత పండు లేకున్న ఊసిరి ఇగ అయిన వేసుకోవ షడ్రుచులు కదా ఇప్పుడు అవే కదా ఉగాది పచ్చడి ఉమ్
ఇంకా నెక్స్ట్ నవమి వస్తుంది కదా మేము
ఆ ఇంకా ఏముంది మరి ఆ ఉంది రాముని గుడి ఉంది అప్పుడు కూడా బా చూస్తారు
ఆ ఏ మీ ఒంటిమిట్ట రామాలయం అంటారు. మీ ఊరు దగ్గర ఉంటద అది
ఉమ్ లేదు అది చానా దూరం మాకు
ఆహా ఆ అది అన్నిక ఆహా మీది అనంతపురం వస్తుందా
అహా కడప డిస్టికే కానీ, మాది కడపకు చాలా దూరం లాంగ్ వస్త
ఉహు అయితే అన్నీ కళ్యాణాలు న నవమి రోజు చేస్తే ఒంటిమిట్ మిట్ట దేవుడిది వేరే రోజున చేస్తారంట
అవునవును ఉ అక్కడ కూడా బాగా దొరుగుతది అది పాత పురాతన గుడి ఉమ్ ఉమ్ అది అప్పట్లో ఎట్లా ఉంది. ఇప్పటికి అట్లా ఉండింది దానీ డెవలప్మెంట్ చేయడం అలా ఏం లేదు. గుడి మాత్రం అలానే ఉంది. ఉమ్ అవును ఏదిన రథం ఒస్తే ఇలా జరిగిన ఇప్పుడు మాతము చాలా మంది జనాలు రావడము అట్లా బా ఆడ ఎప్పడికి అన్నదానం పెట్ పెట్టటం అలా జరుగుతుంది. రోజు అన్నదానం పెడతరు. కొంచెం ఉమ్ చెట్లు అందుకు ఉంటాయి బా ప్రశాంతంగా పీస్ పార్క్ లాగా ఉంటుంది కానీ పార్క్ లో ఉన్న ఐటెమ్స్ ఏమి ఉండవు. నార్మల్గా కూర్చొని ఉండొచ్చు. చెట్లు అందుకున్నాయా బా
మంచిగా నేచర్ బాగుంటది అంట అక్కడ ఆ వాతావరణం గాని బాగుంటది ఇంకా అయితే మరి మీరు శ్రీరామవమికి కూడా మీ మీ ఊర్లో రామాలయాలు ఉన్నయా
ఆ ఉంది అక్క
మంచిగా మీరు కూడా ఇంట్లో ఇక పానకం వడపప్పు ఇవి తయారు చేస్ కొని గుడికెళ్ళి కళ్యాణం చూస్తారా మేమంతె ఆ అంటే ఊరికి ఒ రామాలయం ఉంటది లే ఖచ్చితంగా శివాలయం ఒకటి, రామాలయం ఒకటి, ఉంటాయి. ఊరికి ఒక రామాలయం శివాలయం మేమ్ అంతే ఇక పొద్దున్నే మాములుగా ఇంట్లో పెళ్లికి చేసినట్టుగానే తోరణాలు కట్టుకోన్ మంచిగా పానకం తయారు చేసుకుంటాం. వడపప్పు చలివిడి నైవేద్యం పెడతాం. రామాలయానికి వెళ్ళొచ్చి, ఇంక కళ్యాణం పదకొండున్నరకు అట్లా పెడతారు. కళ్యాణం కళ్యాణం చూసుకొని ఇంకా అక్కడే గుళ్లలో అన్నదానం చేస్తారు. కళ్యాణ భోజనం ఆ ఇమ్
మా మార్నింగ్ కన్నా మార్నింగ్ కన్నా ఈవినింగ్ టైమ్ లో పోతే ఇంకా బాగుంటుంది భజన ఎందుకు చేస్తారా ఉమ్ మార్నింగు ఉ మార్ ఉంటది మార్నింగ్ గు అంతగా అనిపించదు ఈనింగ్ టైం లో ఇంగ క్కు జనాలు రావడము అందుకుంటద భజన చేస్తారు బా చెప్తా కథ కథలు చెప్తా ఊ మావోణికద్దు
అవును ఇంకా ఇది కూచిపూడి ప్రోగ్రాంలు కూడా ఉంటాయి ఇక్కడ రథన్ లాగే వాల్లు రథన్ లాగుతారు. అక్కడ స్టేజ్ మీద కూచిపూడి నృత్యం సాంస్కృతిక కార్య క్రమాలు బానే మాకు బానే జరుగుతాయి ఇక్కడ
ఉమ్ మాకు కూడా బానే అప్పట్లో జరిగే అంత పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు బాగా జరుగుతాయి. పండగ ప్రతి పండగ బాగా చేస్తం.
అవునా డైనా జనాల్లో కూడా కొంచెం అవేర్నెస్ పెరిగి అయిపోయింది అంతకముందంటే కదిలేవాళ్ళు కాదు ఇళ్ల ల్లో నుంచి కాని ఇప్పుడు పర్వాలేదు బాగానే వెళ్తున్నట్టు అనిపిస్తుంది గుడికి
ఎ ఏం లేదు మా ఊర్లో మా ఊర్లో అందరూ ఒకే కులమే మా ఊర్లో అందరూ ఒకే కులమే కానీ అందరు దేవుల్లు సమానంగమె పండగ చేయడం క్రిస్మస్ పండగ
ఆ గా సిటీలల అది వర కెళ్లేవాళ్ళు కాదు గుళ్ళకంటే ఉ ఊ ఊ
అంటే మాది బిసిడి అంటే కర్నగొల్లోల్లు కానీ మ్ మామూల్ మనము సంప్రదాయంగా పెద్దమ్మ అమ్మవార్ల గుడికి పోతాం చట్ చీలకు అలా వెళ్లరు కదా కానీ మా సైడ్ మా ఊర్లో చర్చికి వెళ్తారు ఆ క్రిస్మస్ పండగ చేస్తారు ఉమ్ ఉమ్ ఇంగ ఏదన్నా దర్గా పండగంటే ముస్లింలు కద పండగల్ ది మనం చేసేది ఇక్కడ ఉమ్ మామూలుగైతెనా దర్గా పండగ వచ్చినప్పుడు దస్తగిరి స్వామి పండగ వచ్చినప్పుడు మా ఊట్ ఊడ్ చేస్తారు ప్రతి ఒక్క ఇంట్లో నుండి జెండాని తీసుకొచ్చి ఉమ్ హలాల్ చేపించుకొని అందుకు చేస్తరు ఆ రోజు కూడా జనాలు చానా మంది అంటే చుట్టాలని పిల్చుకోవడము అందుకు పిర్ ల పండగ తర్వాత వస్తది మాక్
మరి ఇంకా ఈ రోజు రంజానేగద తెలిసిన వాళ్ళు ఎవరు ఫ్రెండ్స్ లేరా ఇన్వైట్ చేయలేరా
ఎవరు లేరక్క ఇక్కడ మా సైడ్ మా ఊర్లో ముస్లిమ్స్ అల ఎవ్వరు లేరు ఓన్లీ వన్ క్యాస్టే అందరు కానీ పండగ ఇగ మళ్ళీ వాళ్ళ పండగ వీళ్ళ పండగ అనేమి లేదు అన్ని పండగలు చేసుకుంటరు
ఆహా ఇప్పుడు మేన్ రంజాన్ కాళ మరి సేమియాలో ఇవి హలీమ్ ఇవి డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉంటారు మా చిన్నప్పుడయితే మా ఇంటి దగ్గర ఉండే వాళ్ళు చి
ఉన్న వాళ్ళకు చేస్తారు ఇక్కడ ఎవరు లేరు
ఆ
ఉ మాది పల్లెటూరు కదా ఎవరు లేరు
అవునవును సరే హ సరే హస్
ఆ అక్క
ఉంటను బాయ్
ఉ